ఆ అ నమస్ నమస్కారం అండి.
నమస్కారం అండి.
సౌండ్ ఎక్కువోస్తుంది. ఏంటది?
సౌండ్ ఎ
ఆ ఆ ఇప్పుడు పర్లేదన్ మ్ తిన్నార?
తిన్నార?
ఆ తిన్నాం అండి
కొంచెం గెట్టిగ మాట్లాడండి వాయిస్ వినిపించలే.
ఆ తిన్నామండి. ఇప్పుడు?
ఆ వినిపిస్థాంది ఏం తిన్నారండి?
ఆ కురాక్ చారు అన్నం.
ఓకె
కురాకుపప్పు అన్నం. మీరు ఏం తిన్నారు? మీరేం తిన్నారండి?
చపాతి మెన్ మెన్ మెన్ ఒకాదు మెంతి ఆ ఆలు కర్రీ తిన్నామండి.
ఆహా
కురానే అది పప్పులేకేస్తారు చూడు మెన్
తా మెంతాకు.
ఆ మెంతాకు ఆ మెంతి ఆలుూ కర్రీ మెంతి ఆలుూ కర్రీ. రెండు కంబైన్ చేసి చేసామండి బాంది. నాకిష్టమైన ఫుడ్ అంటే బిర్యానీ. నాకు చ బిర్యానీ అంటే చాల ఇష్టమండి.
ఆహో ఎలా చేయడం తెలుసా?
ఆ అండి తెలుసు నాకు. కు అంటే ఇంట్లో చేస్తా ఉంటాంటనా కొంచెం, ఐడియా ఉందండి కొంచెం. ఫస్ట్ చికెన్ని బాగ మ్యారినేట్ చేసుకోవాల.
ఆ
చికెన్ అంతా దానికి సరిపడే అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకో వాలి ఫస్టు తర్వాత అది కొద్దిసేపు పక్కన హాఫ్ నవర్ వరకు పక్కనుంచి మరి హాఫ్ నవర్ అయితానే మరి ఓ గిన్నిలో రైస్ కోసం రైస్ పెట్టుకోవా వాల
అన్
రైస్ అంటే ఫస్ట్ వాటర్ వాటర్ మరిగనిచ్చి దాంట్లోకి కొంచెం జీరా ఆ బిర్యానీ ఆకు చె అది గాదు బిర్యాని బిర్యానీ దిస్ దినుసులు అన్నీ వేసేసేయాలి దాంట్లేకి మరిగేతప్పుడు రైస్ వేసేసి లెమను కొత్తిమీర పుదీనా పైన అలాగేస్ తి గిన్ ఆ రైస్ అనేదాన్ని షిఫ్ట్ చేసుకోవాలి రైస్ కింద ఆఫ్ చేయకోకుండా చికెన్ అనేది ఇంగొ గిన్నెలేకి హా కాదు చి చికెన్ ఇంకొక గన్నిలక్ చికెను చేసిన్ మ్యారినేట్ చేసుకోవుంటాం కదా అది ఇం కోక గిన్నెలేకి తీసు ఫస్ట్ కింద చికెన్ అంతా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కింద వేయాలన్నమాట ఆయిల్ అన్నా నెయ్ యన్న పట్టిచ్చి కింద తపిల్లో అంటే గిన్నెలో వేసి దాని మీద రైస్ వేయాలన్నమాట మరి రైస్ మీద కుంకుమ నీళ్ళన్నా లేకపో పోతే పాలు లేకి పసుపు కలిపిన నీళ్ళన్నా వేయాలన్నమాట ఉమ్ మరి తర పైన స్ప్రి ఉ ఫ్రైడ్ ఆనియ కొత్తమీర పుదీనా డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అంటే
హ
ఐపార్ అండి బిర్యానీ అలాగే మీకు అండి మీకి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం
నాకీ మసాలా దోసె మసాలా దోస రైస్ అంటే ఎక్కువ అంటే టమటా రైస్ తి
ఓకే
మసాలా దోశ అంటే ఇష్టం ఒక్కర క్రిస్పీగా ఉంటుంది
ఓకే అండి ఉమ్ నాకు కూడా బ్రేక్ఫాస్ట్ లో దోసి అంటే నాకు కూడా బ్రేక్ఫాస్ట్ లో దోశ అంటే చాలా ఇష్టం అండి
ఊ చారు ఇప్పుడు ఎక్కడన్నా పైననూ అది ఎక్కువ తింటా
ఓకే మీరు ఎక్కువగా ఇంట్లో ఫుడ్ తింటారా లేక బయట ఫుడ్ తింటారా అండి
ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేస్తా నేను హెల్త్ కి మంచిది మనం అయితే నీట్ గా ఇది చేసుకుంటాం అని బైట్ ఫుడ్ తింటా కానీ తక్కువ
ఓకే అండి నేను కూడా అంతే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు బైట ఫుడ్ తింటా నైంటీ పర్సెంట్ ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తానండి
నేను అంతే ఇంకా ఫ్రెండ్స్ తో పోతే బయటే ఒకవేళ లేదు అంటే ఇంట్లో ఎట్లాడదన్నా కాని ఇంట్లో చేసుకో కొని నే తెచ్చుకో
ఓకే ఓకే అండి ఓకే ఇంకా అండి ఇంకా ఏం అడగాల అనుకుంటున్నారు నన్నీ
ఫుడ్ ఇస్టమ్ నార్త్ సౌత్ ఫుడ్ ఆ నార్త్ ఫుడ్ ఆ
మనక్ నాకొచ్చి సౌత్ ఫుడ్ అంటేనే ఇష్టం అండి రాగి ముద్ద చికెన్ నాటుకోడి నా రాగి ముద్ద నాటికోడి బీరింగ్ ఇంగ హైదరాబాద్ దమ్ బిర్యానీ బిర్యానీ అంటే నాకు చాల ఇష్టం
ఆహో ఆ
ఇంగా మరి గోదావరి సైడ్ అయితే ఇంగ ఫ్రాన్స్ కర్రీ సీ ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టం అండి నాకు అవునండి సీ ఫుడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు
ఒకే చట్స్ అంటే నాకి పానిపూరి గోభీ గోభీ రైస్
ఓకే
ఇష్టం తింటా ఫ్రెండ్స్తో ఇక్కడ
బయట ఫుడ్ బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్
ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే నూడిల్స్ అ
మీ అమ్మ బాగా చేసే డిష్ ఏంటండి మీ అమ్మగారు చేసే డిష్ ఏంటడి భాగ
టమోటా చట్నీ
ఓకే
టమాటా చట్నీ గా చట్ ట్నీ బాగా చేస్తుంది ప్రతి ఒక్క చట్నీ టమోటా చట్నీ ఎర్రకారం పండుమిర్చి కారం కి మామ్మ ఆ ఆంధ్రా నుంచి కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి బా చేస్తుంది చట్నీ రైస్ ఇంకా టిఫిన్ కంపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అది
ఇ ఇంకా అండి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు
మీరు ఏమన్నా మార్నింగ్ లేసి యోగా ఎక్సర్సైజ్ అలా చేస్తారా
ఆ అండి మార్నింగ్ ఫైవ్ కె లేస్తా నేను హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి హెల్తీ ఫుడ్ తీసుకుంటాను మంచి ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ చాలా ముఖ్యం ఆ మరి నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్ కే లేస్తా గ్రౌండ్కి వెళ్తా పర్చిమిర్చి మరి ఒక హాఫ్ వన్ అవర్ అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తా ఆ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తిరుగుతా అప్రాక్సిమేట్ ఫైవ్ కిలోమీటర్స్ అనుకోండి ఇంకా అక్కడ కంప్లీట్ చేసిచ్చి మరి ఇంటికి ఒక ఇంటికి వచ్చి నుంచి ఓ ట్వంటీ మినిట్స్ ఎక్ససైజ్ చేస్తా
ఆ
తరువాత ఫ్రెషప్ అయ్యి ఆ ప్రోటీన్ మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటాను అంటే ఎగ్ కానీ ఖీరా కోలి అంటే వెజిటబుల్ సలాడ్ ఎగ్ ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటానండి వాటర్ బాగా తాగుతానండి డైలీ కనీసం అంటే టూ లీటర్స్ పైన తాగుతా వాటరు
ఉహు నేను వాటర్ బాగా తాగుతాను
ఆ హోమ్ మేడ్ ఫుడ్ బాగా ప్రిఫర్ చేస్తాను నైన్టీ నైన్ పర్సెంట్ ఆ ఇన్ కేస్ ఎక్కడైనా వెళ్తే ఇంకా బయట తినాల్సి వస్తుంది ఇంకా అక్కడ హోమ్ మే హోమ్ ఉండదు కాబట్టి
ఉమ్
ఎందుకంటే హోమ్ మేడ్ ఫుడ్ చాలా క్లీన్ గా హెల్తీగా ఉంటది కాబట్టి మనకు మంచిగా ఉంటది హెల్త్ కూడా మీరండి మీరు ఎలా ఆ హెల్తీ ఫుడ్ ఫ్రీఫర్ చేస్తారా ఓకే మీరు అండి హెల్తీ ఫుడ్ తీసుకుంటారా
ఉమ్ నేను అంతే మార్నింగ్ ఫైవ్
ఉమ్ ఓకే అండి మార్నింగ్
మార్నింగ్ లేస్తాను నేను ఒక ఇంకా లేసే నేను సిక్స్కి లేస్తా ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ సిక్స్కి లేసి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ పోయి ఒక హాఫ్ అన్ అవర్ యోగా యోగా చేస్తాను దాని తర్వాత ఇంకా కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి స్పోర్ట్స్ సో ఇంకా నేను నట్స్ నట్స్ అన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కార్డ్ హనీ వేసుకొని మార్నింగ్
ఓకే ఓకే అండి మీకు కుకింగ్ చేయడం వచ్చా అండి
ఆ ఆ వచ్చు పర్వాలే మేనేజ్ చేయ్యగలను
ఓకే అండి ఫ్యూచర్ లో ఏ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారు మీరు ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా ఫు అంటే వంట చేయాల్సి వస్తే ఎలాంటి ఫుడ్ చేయాలనుకు అనుకుంటున్నారు వండి పెట్టాలీ అనుకుంటున్నారు మీ పేరెంట్స్ గాని మీ ఫ్రెండ్స్ కి కొలీగ్స్ గాని
ఆల్ వెజిటేరియన్ వెజ్ యా వెజ్ అన్ని చేస్తా ఎక్సెప్ట్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే దగ్గర కూడాను రనిను
ఉహు
నాన్ వేజెస్ వెజ్ అన్ని
ఓకే అండి అంటే మీరు ఓకే మరి ఇవి స్వీట్ డిషెస్లో ఏమైనా ఇష్టమా అండి మీకు
స్వీట్ అంటే జాముూన్ ఎక్కు తింటా నేను
ఓకే అండి ఉహు
బొబ్బట్టు బొబ్బట్టు
ఓకే అండి ఇంకా అండి ఇంకా ఏమన్నా తెలుసుకోవాల అనుకుంటున్నారా నాకు స్వీట్ అంటే అస్సలు తిననుండి వన్ పర్సెంట్ అంతే నైన్ంట నైన్ పర్సెంట్ నేను హాట్ కేే ప్రిఫర్ చేస్తాను స్పైసీ ఐటెమ్స్ కీ ఆ
సరి అండి
ఓకే
ధన్యవాదాలు
ధన్యవాదమునండి
అ